హలో
హాయ్ రా
హాయ్
ఏం జేస్తున్నావ్
ఏం లే ఇట్ల తిరుగుతున్న బయట నువ్వు
ఏం జేస్తలే మా మమ్మీ పూల్ అల్తే చూస్తున్న
ఆహా తిన్న నువ్ తిన్నవ
తిన్న అప్పుడే పొద్దుగాల
ఇప్పటిదాకా మా చెల్లెలు కాల్ చేస్తూ ఉండే అనమాట అంటే ఈరోజు ఏ నిర్జల ఏకాదశి ఏదో ఉంది కదా
ఆ
ఈరోజు ఏకాదశి ఉంది గదా
ఆ
ఆయ ఈరోజు ఏకాదశి అనమాట మా సెకండ్ చెల్లె వచ్చి కృష్ణుడు భక్తురాల అన్నమాట ఇగ ఈ ఈరోజు ఉపవాసం ఉండాలి మంచిగా ఉంటది ఏంటారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏదోసం వస్తుదంటే ఈ ఏకాదశి
అ
మంచి ఇదంటా వాటర్ కూడా ఆగొద్దండి ఈరోజు అసలు మొత్తం ఏమంటారు వాటర్ తాగకుండా ఉండాలంటా ఫాస్టింగ్
అమ్మో ఉందా మీ చెల్లె
తామే ఏమంటారు జాబుకి పోతుది ఇంకా కాల్ చేస్తున్నా ఆమెకు ఈగ వచ్చిందేమో లేదా మార్నింగ్ పోయింది ఇంక తినే తినలేదు కదా ఉపవాసం ఉంది కదా ఇగ ఎట్లుంటుంది అని చెప్పేసి వినవా వెళ్ళలేవాని మా మమ్మీ ఫోన్ చేయమనండి అయితే మా చిన్న చెల్లలు ఉంది కానీ జర వాళ్ళ ఇద్దరు కొట్లాడుకురు ఇగ ఆమె ఎయ్యదంతా నాకు ఫోన్ చేసి నాతో తెపిస్తుంది ఇగా
ఉహు
అట్లా అందుకే ఆమెకు ఫోన్ చేసి నీను చేస్తున్నా
ఉహు వచ్చిందా మొన్న ఆఫీస్కే ఎప్పుడు వస్తది
ఇంకా వస్తది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చేస్తుంది వే పక్క ఊర్ల ఉందంట
ఆహా ఇప్పుడు ఇడుస్తాదీ కదా ఒకపోద్దు
ఏమో ఏమనుకుందంటే మొత్తం వన్ డే ఉండాలంత ఏం తినకుండా
మరి ఎప్పుడు తింటేది ఇంకా టువెల్ దాటినంక నా
ఆ ఇగ రేపు మార్నింగ్ స్నానం చేసేసి ఫాస్టింగ్ వదిలేస్తది ఇగ అ ఆమెకి కొంచెం ఎక్కువ అనమాట భక్తి అ అంద ముందుకు అయితే అంత ఉండకపోతుండే కానీ ఒక వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఈ అక్టోబర్ సే అప్పటినుంచి ఈ నాన్ వెజ్ ఈకౌ చూడము కూడా తిండం బంద్ చేసిన చికెన్ మేము తినేదా చికెన్ ఒకటి ఎగ్స్ అసలు బంద్ చేసెసింది ఆమె మొత్తమే
అ అసలు ఎట్లా బంద్ చేసిందో కూడా నాకు అర్థం కాలే ఇప్పటి వరకి
ఉ
ఎందుకంటే ఇంట్లో ఒక అయినా ఇంకో ఇప్పుడు మనం తిన్న ప్రాణం కదా ఇప్పుడే
ఎందుకంటే పంచే బుద్ధి కాదు
అసలు ఏమంటారు వస్తుంటాయి ఆ థాట్స్ ఒక ఇప్పుడు తెలుసాను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఫుడ్ రీల్స్ వస్తాయి చూడు ఇది పెద్ద పెద్ద ప్లేట్లల్లో పెట్టుకొని తింటారు చూడు
నాకు ఇప్పుడు కూడా వస్తాయ్ అవి
అవే వస్తున్నాయి తెలుసా మామ్మలు చూడు ఎట్లా తింటూరో మామ్మలు చూడు ఎట్లా తిం టూరో మమ్మీ అని చెప్పేసి ఊకే అవే చూస్తుండే అలాంటిది ఏమంటారు మొత్తం బంద్ చేసినంక అసలు అలాంటి రీల్స్ చూస్తలేదు మేము తింటుంటే కూడా మమ్మల్ని తిడుతది తినొద్దు అని చెప్పేసి
ఉహు
ఇంగ ఏమంటారు అది కూడా ఒక ప్రాణి ఏ కదా దాన్ని చంపి తినడం అది అన్ని చెప్తుంటదిగా ఆ అట్లానిమాట తినొద్దు ఒక ప్రాణికి మనం ఏమంటారు దాని ప్రాణం తీసేసి మనం తింటున్నాం అన్నట్టు అనమాట భగవద్గీత చదువుతుంది అనమాట ఇంగ అట్లా చెప్పేసి తింటాలేదుట రామే
ఆహా
ఇప్పుడు ఈరోజు ఉపవాసం ఉండి ఇట్లా
ఉహు
ఉ ఏమంటారు నన్ను ఉండుమంటే మాత్రం అసలు నాన్ వెజ్ తినకుండా నా వల్ల కానే కాదు
నేను అసలు వారం కూడా ఉండదు నాకు
ఇగ మేము ఆ మేది చిన్నప్పుడు నుంచి బంద్ చేసినాం అనుకో కానీ అప్పుడేమో వీక్లీ వన్స్ పక్కా తింటుంటిమి ఇప్పుడు వీక్లీ కాస్తా టూ వీక్స్ ఒకసారి అట్లా అయితుంది ఇక తినడం అయితే ఏం బంద్చేయలేము ఇంట్రెస్ట్ వస్తలేదు ఇగ ఇంట్లో అందరూ కలిసి తింటేనేమో మంచిగా అనిపిస్తదిగా ఇప్పుడ హలో
హలో
ఉ ఇనిపిస్తేలేదు నీ వాయిస్ ఇప్పటిదాక ఇనిపియ్యలేదు
నాకు
ఉహు చెప్పాలి ఇంకా
చెప్పు ఇగ నువ్వే చెప్తున్నావ్ గా ఊప్
అదే ఇగ ఇంట్లో అందరూ ఇప్పుడు ఏమంటారు మనం నార్మల్ గా తినేటప్పుడు అయినా సరే అ అందరం కలిసి తింటేనేమో తిని మంచిగా అనిపిస్తది కదా ఇప్పుడు మేమేమో నాన్ వెెజ్ తిని ఆమె మేమో నాన్ వెెజ్ తింటే ఆమెకి
ఆ మాకాట్లా రన్ సు అమ్మా మా అక్క కూడా అట్నే చేస్తది అ ఒ ఒక్కొక్కసారి తినది ఆమె కూడా చికెన్ ఒకటే తింటది మటన్ కూడా రెండు పీసులు అంతే నేను తిన్నప్పుడే ఆమె తినది ఆమెది ఆమె తిందామన్నప్పుడు ఇగ మా డాడి తెడు ఒక్కొక్కసారి
అరే ఇంక ఆమెకయితే సపరేట్ మేము వండుతే చికెన్ వండుకుంటే ఆమెకి పాస్తా ఉంటే మిల్మేకర్ ఈ రెండు వేసుకుంటది అన్నమాట ఏదో ఒకటి ఇగ ఏమంటారు మళ్ళీ మేము వండితే సపరేట్ సపరేట్ గంటలు పెట్ ట్టాలి కర్రీలా మళ్ళా అన్నం కి అట్లా అంత ప్రాసెస్ ఉంటది ఆమెది అంత భక్తితోని ఉంటది. మళ్ళా మేము జస్ట్ ఇట్లా టచ్ చేసినాం అనుకో వర్లుతది ఇగ అట్లా ఎట్లా పెడతారు మీరు అని హ ఆ భయానికి మేము అసలు బ్లాగ్ ఏమంటారు ఆ నాన్ వెజ్ బుగాన్ ఆ ఆమె బుగాన్ పక్కకే పెట్టం
ఉ
అందుకే ఆమె వండేసి సపరేట్గా పెట్టేస్తాం ఈగ తినేటప్పుడు కూడా ఆమె ఏం చేస్తు వస్తది లోపట కూసోనితింటది ఇగమేము నాన్ వెజ్ తింటాంగా
హూ
అట్లామె నచ్చదు అట్లా
హుహుః
ఒకవేళ నిన్ను బందేమంటే బంద చేస్తావానార్మల్గా అయినా సరే
ఆ
అ నాన్ వెజ్ తినడం మెల మెల మెల మెల భంజేయాలి.
మా అయితే వారంలా రెండు రోజులు కూడా కౌసు లే కౌసు లేకుండా ఉండది. మొత్తం కౌస్ ఉంటది ఇంట్లో
సరే
ఇక్కడ ఏదో ఒకటి గుడ్లు అయితే ఫ్రిడ్జ్లే లో ఉంటాయి.
అహ
హ
ఈ ఎగ్స్ అంటే నార్మల్గా అందరు ఇళ్ళలు ఉంటాయి కదా ఇగ తింటారు కదా ఆమ్లెట్ లాగానన్నా
కౌసు అనరు కానీ అది కూడా కౌసే
చికెన్ వండితే కూడా అంత స్మెల్ వస్తుందో రాదోగాని ఏంది ఈ గుడ్లతోని
గుడ్లు వేరే అది కొంచెం కౌసు క హౌస్ అం నీ సేక లేవబుద్ధి గాదు అదే చేతులు చేతులు ఎట్లొస్తాయి వాసన
అ మళ గిన్నెలు గుడాన్ ఈగిన్నెలు బుగాన్లు అంతా అది కౌసు వాసన వస్తది. అద్ చాల హోలిరోజు కొట్కు కుట్టారు చూడు
అమ్మా అ అంత దూర అడంత దూర ఏమైందన్నా నీకు చిరాకు వస్తదా
ఆ గల్లీలా కొట్టుకున్నా సరే కాని అసలఆ గలికిళ్ళి రావాలంటేనే అబ్బావాసనకి అబ్బా అ జస్ట్ అ గల్లిలోనే అంతా వాసన వస్తది మనుషులు కొట్టుకు ట్టాను నువ్ హోళి నువ్వు హోలీ ఆడవా?
ఆడతా అప్పుడు ఆడుతలే ఇప్పుడు ఎక్కువ ఆడతలేము. మేము ఇంట్లోనే ఉంటాం మా ఫ్రెండ్స్ వస్తుండే
ఆహా
వచ్చిందాని ఇప్పుడు వస్తలే రీగా మేము ఇంటర్ వారికిఇంటర్లు ఉన్న ఇంటర్ వరకి వచ్చిండ్రు డిగ్రీలు అంతా లేదు. డిగ్రీ లేందంటే కాలేజ్ ఆడిన
ఉహు
ఉ ఇంటికాడ ఎవరు ఉండడు మా ఇంటికాడ ఎవడు ఉండడు నేను మా ఇంట్లోలో ఉంటం పుట్టిన్లో అంత క్లోజ్ ఉండరు ఊర్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ రారింటికి ఉ
మేము కూడా అస్సలు ఆడమ్ హోలీగాని చూసుంటాం కదా
మేము మాడినా కాని ఆ గుడ్లు కొట్టుకున్నాడు అవ ఏమి ఉండదు
అరే అసలు నానా రాత కాదు కాని ఆ గుడ్లు ఆ ఎంతస్నానం చేసిన అసలు పోనే పోదూ ఏ స్మెల్లు ఇంకా గల్లి మొత్తం ఆరోజ మొ
ఆ
నువ్వు ఇంకా ఏమంట టారు గు ఆ రా దూ నేర్చుకోవాలని ఉంది అని ఇక మా చూడాలి ఇక
ఆ
నీకు వచ్చా
నాకు వచ్చు స్కూటీ వచ్చు బైక్ వచ్చు ట్రాక్టర్ వచ్చు
అరిే అన్ వచ్చు అనమాట
కానీ పస్ఫెక్ట్ రాదు కారు మా అమ్మ డైరింగ్ స్కూలుకి పంపిస్తది
అవున అవును కార్ డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ స్కూల్ కి పోతురుగా ఈ మధ్య
కార్ వస్తే ట్రాక్టర్ వచ్చినట్టే
ఆహా ఎక్కువ గర్ల్స్ అయితే డ్రైవింగ్ స్కూల్కే పోతురు ఈ కార్
అవును మా అక్కపోతుంది పోయింది నేర్చుకున్నా అయిపో పోయింది కూడా
ఆహా
హ
నువ్ మంచి మీ అన్న లేకపోతే మీ డాడీ ఈ వాళ్ళ ఏమంటార నేర్పిచ్చే
న నరుపిస్
అంతేనా ఎంత తీసుకుంటారు అంట ట్రైవింగ్ స్కూల్ లో
ఏమో కనుక్కోమని చెప్పినా
ఆహ ఎంతయనన్ను వచ్చింతే బాగుంది ఇప్పుడు జనరేషన్ లా గర్ల్స్ కూడా అన్ని నడిపిస్తురుగా
అవును
అట్లా
మీరు ను్వు కూడా నీసుకో
ఆఆ
నువ్వు కూడా నేర్చుకో
నేర్చుకోవాలి నేను కూడా చుస్తునాం అదే ఇగా
ఎప్పటికైనా అవసరం వస్తాది
ఆ అసలు ఏమంటారు ఇప్పుడుకి ఎప్పుడైనా సరే మంచిగా ఇకా
కారు స్కూటి ఏ ఫస్ట్ స్కూటి నెర్స్ చుకోవాలి ఫస్ట్ బండి తర్వాత కారు
ఆహ్ సరే
హలో
హలో
ఆహ్ చెప్పు
ఉమ్ సరే మరి బాయ్
ఉమ్ సరే
ఆహ్ ఉమ్
పోత్తనా